క
ఆ ఎం చేస్తున్నవ్? బావున్నాను.
ఏం చేస్తున్నరు?
ఏం లేదు, కాలియే.
బావున్నా.
ఉమ్ హు వచ్చినవ కాలేజ్ నుంచి?
ఉమ్ ఒచ్చినక్క ఇప్పుడే.
తొందరోచ్చినవ్?
ఈ రోజె మా జూనియర్స్ కి ఎగ్జామ్ ఉంది. అందుకోసమే వచ్చేసినం ఇగ, క్లాసెస్ ఏమవట్లే అని.
అవునా.
ఉమ్
తిన్నావ?
ఆ తిన్న, తిన్నరా మీరు?
ఉమ్, తిన్న.
ఏంటి స్పెషల్?
ఉమ్ అన్నం. పప్పు
వెళ్ళింరా కాలేజ్ కి ఈరోజు?
లె, వెళ్లలే.
ఎందుకు మరి?
మాకు ప్రాజెక్ట్స్ వర్క్స్ ఉంటేనే ఎళ్తాం. ఇటులేముండక్
ఏం చేస్తున్నారు మా రూమ్ లో మ ఇజస్తున్నారా
రీల్స్ పోగేశర చదువుకున్నాను అన్ని ముక్కవంద ఫార్ క్లాసిలా
ఆహా
ఉ
ఆ
ఆ జస్ట్ నాలెడ్జ్ పర్పస్
ఆహా
ఉ
ఓహ చూస్తున్నారా
లేదురా చూడలేదు ఉచ్చిలంక నుంచి అయితే చూల్లే ఉచ్చలంక నుంచి జూల
ఎందు గ్యూడ ఎట్లే మరి
టైమ్ొరకదులే కరెక్ట్గా
అవును
అ
ఉగాది నుంచి చూడట్లేదా ఉగాదికి ముంద చూసరా
ఆ చూసిన
హ ఏం చూసినారు ఈ మధ్య మూవీస్
విత్తిలో కలీ కపుల్ ఫ్రెండ్లీ సథింగ్
అవును ఇట్లా బాగుంది నేను కూడా చూసినాను
సృష్నా
చూసినా నేను కూడా అవును కపుల్ ఫ్రెండ్లు కూడా బాగుందండి
ఆ బాగుంది
కానీ చూడలేదు ఏమందింతా ను ఇంట్రెస్ట్ ఆలోచ
బాగుంది అది కూడా
ఆహా
ఉన్న
లో
చూడు రోజ్ కాలేజ్ కేళ్తావ నీ టైమ్ ఉండదా
ఉహ్ ఉన్న టైం ఉండదు నిన్ననైతే వచ్చేసరికి ఫై అయింది
ఉ
నిన్న ల్యాబ్ ఉండి ఆ నిన్న ల్యాబ్ ఉండి చలు ఏ టైమ్ లోచ్చతే సరికి
ఉ పోర్వరకు గదా మీకు
అవును ఫోర్ పని మళ్ళీ ఫోర్ థర్టీ
ఓ
ఉ హాస్టల్ కి వచ్చే సరికి తర్టీ మనిట్స్ ఫర్టీ మనిట్స్ ఉ బస్సు ఏ
ఉ హు
హ
మీ ఫ్రెండ్ నువ్వు ఒక్క దాంట్లోనే ఉంటరా
లేదు లేదు తను వేరే హాస్టల్ నేను వేరే హాస్టల్
ఉ
ఆ
ఆ పాపకు మంచిషద మాట్లాడింది
అవును వామ ఎట్ల త అమె అ ఇంకేంటి మరి లు రిపుందాలజ ర పెల్క్లిప్
మీక ఎప్పుడున్నా ఎగ్జామ్స్
మాకి ఇప్పుడు ఏం ఎగ్జామ్స్ లేవు ప్రెసెంట్ అయితే మిడ్ ఇప్పుడే లేద అక్క జూన్ జూన్ లో పెడతారు రాచ్చు
జూనా లాంగ్ అయిపో రీసెంట్ గా చెమ్మమకా
అవును రీసెంట్నే అయిపోయింది
ఉ
ఆ
లాంగ్ కాకున్నా మంచిగా
అవుహ మిడ్ డిసెమ్ అన్నీ అప్పుడే పెడతారు ఇంకా లేదంటే ఏప్రిల్ ఎప్రిల్ లాస్ట్ వీక్ లోనా జూన్ లోనేేనా విడుచు
ఆ ఇంక మా మాది అయిపోయిన తర్వాత మీకుంటాయండి మాతో పాటే ఉంటాఎండి
మీకు సిమ్ముగా
ఉ ఏప్రిల్ ఎడింగ్ లో సేమ్
ఇ మద్ద ఒక త్రీ డేస్ ఉంటంది అంతే ఆఫ్టర్నూన్ మార్నింగ్ త్రీ సబ్జెక్ట్స్ చి తీ అంటున్నా సిక్స్ సబ్జెక్ట్స్ సిక్స్ సిక్స్ త్రీ డేస్ పెట్ ఆతనం మని
టూ టూవా
హ టూ టూ
ఆహ
ఆ
త్రీ డేస్ లో అయిపోతయి టూ టూ పేడితే
అవును ఇగ మిడ్ కాబట్టి థర్టీ మీకు
మ కు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో థర్డ్ ఇయర్ లో ఫార్టీ ఉండేది టెన్ మార్క్స్ బిట్ పేపర్ టోటల్ ఫిఫ్టీ ఉండేది ఇప్పుడు థర్టీ ఉన్నది
థర్టీ నే ఉంటాయి
ఇప్పుడు థర్టీ ఉన్నది ట్వంటీ మార్క్స్ పేపరు టెన్ మార్స్ బిట్ పేపర్ ఆ అప్పుడు ఉండే చాలా సెమ్ము రాసినట్టు ఉంటుండ మిడ్ మాకు
సేమ్ సేమ్ కి ఎంత
సెమ్ము కి సిక్స్టీ
సెవెటీ ఫైవ్
అవునా
అ టన్ షార్ట్ ఆన్సర్ క్యూషన్స్ విష స
ఆ
ఇంకా నైన్ ఏమో నైన్ క్యూషన్స్ షార్ట్ క్యూషన్స్ ఇస్తారు
ఆ
దాంట్లో టూ చాయిస్ ఉంటాయి అంటే నైన్ లో టూ చాయిస్
ఉమ్మ్
త్రీ మార్క్స్ వి టెన్ మార్క్స్ వి త్రీ ఇస్తారు దాంట్లో వన్ చాయిస్.
ఓకే
ఉమ్మ్
మాకు టెన్ ఇస్తారు ఫైవ్ రాయాలి లాంగు టెన్ షార్ట్
ఆ
చాప్టర్ కి టూ వస్తాయి ఫైవ్ చాప్టర్స్ లో ఫైవ్ టెన్ క్యూషన్స్ వస్తాయి
మాకైతే ఏ చాప్టర్ నుంచి ఏ చాప్టర్ ఒకరు అయితే అసలు మనం చదువుకున్న యూనిట్ లో నుంచి అయితే కొన్ని క్యూషన్స్ మాత్రం వస్తా మీద మీద చూసుకున్నాను టాపిక్ దాంట్లో అవ్వ ఇన్ని క్యూషన్స్ ఇచ్చింది తెలుసా టెన్ మార్క్స్ లో ఒక క్వశ్చన్ ఇచ్చ ఇల్లు ఉమ్ ఫైవ్ మార్క్స్ లో టూ క్వశ్చన్స్ ఇచ్చి ఫుల్లు మళ్లీ టూ మస్ కో త్రీ
ఉమ్మ్
అఫోక యూనిట్ లో ఒక యూనిట్ లోనే అన్ని క్వశ్చన్స్
కష్టమే ఉన్నదిగా
ఎట్ల ఇస్తావ్ హలో అర్ధంగాల
మాకు చాప్టారు నుంచి అయితే పక్క టూ వస్తే టూలో కట్ రాయాలి
ఊహుం
మాకు చాప్టర్ కి టెన్ టెన్ క్వశ్చన్స్ చదువుకోవాలి.
ఎన్ని టూ వీక్స్ ఏ ఉం టాయా ఎన్ని సెక్షన్స్ ఉంటాయ్ టూ సెక్షన్స్ ఆ, మాకు త్రీ సెక్షన్స్ ఉండే మొత్తం
టూ నే షార్ట్ వన్ మార్క్ ఉంటాయ్. ఉం మిగతాయి టెన్ టెన్ ఉంటాయి. అం
ఆహ
ఆ టెన్ లో వాళ్ళు డివైడ్ చేసుకుంటారు ఒక్కొక్కసారి టూ క్వశ్చన్స్ ఇచ్చి ఫైవ్ ఫైవ్ ఇస్తారు ఆ లేదంటే లాంగ్ క్వశ్చన్ ఇచ్చి టెన్ మార్క్స్ ఇచ్చేస్తారు
టూ, ఫైవ్, టెన్
మాకు అట్లే ఏం లేదు. ఉ
కానీ అదే బెడ్రూమ్ అనిపిస్తది.
ఊహుం ఏదో ఒకటి రాయొచ్చంట
నేను ఒకటి అని కాదు కాని టెన్ మార్క్స్ లో చాయిస్ పోతాయి కాబట్టి ఒకటి పక్క ఏ ఒకటి చదువుకుంటాం రాయొచ్చు.
ఉం
ఫైవ్ లో కూడా అంతే
హ
ఆ
ఏదో ఒకటి రాయొచ్చు డబుల్ డబుల్ వస్తే బాగుంటారు లేదని
అవును
ఆవు టెన్ లేదా ఫైవ్ ఫైవ్ మార్క్స్ అన్నా వస్తే లేదనేసి ఒకటి రాయొచ్చులేదని ఒక్కొక్కసారి అట్లు ఇచ్చర అనుకో కిందిదన్నా వస్తే పయిందన్న రాకుండా ఉంటది
హ అవును ఇ ఆ టూ మార్క్స్ లోనే అయితే
అ
ఎడ్డు బాగుంటుంటే ఆ కోెంస్
అయి టూ మార్క్స్ లైట్ ఏదొ ఒక గయాల పైన కిందన్నాయి లాంగ్ల అన్ సరే షార్ట్ లో రాస్తా అయిపోతే అంటే మీకు వెరైటీ మీ మీకు డిఫరెంట్ ఫైవ
మాంగడు ఇవ మాకు మీకు చాప్టర్ వైజ్ ఉంది ఉ నిట్ వైజ ఉంటుంది
ఫై చా ప్రశంత
హ మాకు ఇట్లా క్వశ్చన్ లో ఇప్పుడు లేకపోతే లాంగ్ లాంగ్ లో అడిగిన క్వశ్చన్ మళ్ళీ షార్ట్ లో అసలే అడగడు
మాకు అడుగుతాడు అందులోనే ఉంటారు మ్యాక్సి అవి చవుతాయి రాయొచ్చు మ్యాక్్స్ కవర్ చేయొచ్చు కానీ అన్ని కవర్ చేయలే మళ్ళా అవు
అన్ని అట్లుంటాయి అసలు క్వశ్చన్ మీరే చేయంటుంది కదా
కాదు కాదు అటోనమస్ మరి
అవునా ఏజ ఏంటి అంటే ఇంకా కే ఏమంట య యునివర్సిటీ వాన్లయితే
చేంటి వాళ్ళ బేవ తఫ ఫొస
అవును కేయ వాళ్ళది కూడా అంత పిచ్చి పిచ్చి ఇస్తాడు కరెక్షన్ కూడా ఇట్లా చేస్తాడు అర్ధం కాదు వాడు
ఆ అందుకే తీసుకోలే ఏమో మంచి ఏదో రాక మంచి ఆఫ ట మంతస్ లో పెట్టినా నేను అన్ని
మే అక్క ఫస్ట్ సెమ్ లో ఉన్నప్పుడు ఈజీ ఉన్న సబ్జెక్ట్స్ ఏమ అందరు ఫెల్ అయింది పాపం హ అడున్న సబ్ద స్యి స
అద రివర్స్ రివర్స్ ఏ తరలు
పేపర్స్ అంతా టఫ్ ఇచ్చిం ఫుల్
ఆ
ఈసి సబ్జెక్ట్స్ తర మాగానే ఆ ఏకుంద
అయిపోయింది సరే